ఆ ఆ కట్ కట్ అయితుంది నెట్టులేదా హలో
నా ఫోర్ జీ వస్తున్నట్టుంది ఫోర్ జి ప్లస్
బయటికిరా మరి బయిటికి రా మళ్ళి హలో హలో హలో హలో ఇన్ పీస్ త్తుందా అవునా ఏంటిది
వినిపిస్తుంది మౌనికా నీక్ విని నీకు విన్ పిస్
కట్ కట్ అయితుంది ఇప్పుడు బాగానే ఉందిలే
హలో ఆ
స్పెషల్లీ మంచి ఆ
ఆ
సెప్పొద్దే సెప్పు ఏం జేస్తున్నావ్
ఏం జెస్తున్నా బాసన్లు దోముతున్నా
అవునా వుంటేం చేయాలె
ఏం జెయిలే ఆ చేషే ఓపిక ఇవాల గిన్నెలు గడగాలి ఇదంతా పంచాయతీ అని జెప్పేసి మీ అన్న ని ఎగ్ రైస్ దెమ్మన్న
అ
ఆ సరే లె
ఎప్పుడు మరి ఎగ్జామ్కి పోయ్యేది
ఫ నైన్ కి బయలుదేరాలి మీ అన్నొస్తే స్నానం జేసి పూజ్ జేసుకొని
ఎప్పుడు ఈ రోజు నైటా
ఆ
ఇరు నైటా
అవునవును హ మ్ ఉమ్
చెప్పాల్నె చేపాలి చేపాలి చెప్పాలే చెప్పాలి
ఈ రోజు క్లాసస్ బాగ జరిగినయా క్లాసెస్ బాగా జరిగినయా
ఈ రోజు క్లాసులు కలదు మాకి క్లాసులే కాలేదు తెలుసా ఈ రోజు
ఏమి
ఈ రోజు బీటెక్ వాళ్ళది ఫెస్ట్ ఉండే ఈరోోజు
ఆహ హ హ
ఆ పొద్దుననేేమో సుజనటకి మాకు లేకుండ మేక డిప్లొమా కాదా జస్ట్ వాళ్ళ ఫెస్ట్ కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు చూడ్డానికి ఇకంతే
ఏం ఫెస్ట్ అసలు
అదేమంటారు పొద్దునుంచి ఆఫ్టర్నూన్ వరకేమో పొద్దునుంచి ఆఫ ఫ్టర్ పన్ వరకేమో ఆ మంటరు ఇట్ల సుజనా టెక్స్ ఫ్రెస్ట్ ఉంటది చుడు అట్లనే ఉంది కానీ వేరే కాలేజెస్ కాదు వాళ్ళ కాలేజ లోనె వాళ్ల క్లాస్ వాళ్యె గ్రూప్ గ్రూప్ గ డివైడ్ అయ్యి ఇట్ల ఇంకా థర్టీ మెంబెర్స్ అయితే నిన్న థర్టీ మెంబర్స్ చెప్పిరంట థర్టీ మెంబర్స్ ని రోజ్ ఫిఫ్టీన్ మెంబర్ సెలెక్ట్ అయిరంట ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ ఈరోజు చెప్పారు
ఆ
అదయిపోయినక ఆఫ్టర్నూన్ నుంచి ట్రెడిషనల్ డే ట్రెడీష్నల్ డే ఉండే నాది
త ఒక అక్కతో చూడు మి తులసారి ఒక అక్కతో ఫోటో దిగినం చూడుమనమిద్దరం హైట్ ఉంది కొంచం సొట్టబుగ్గలు ఉన్నాయి
ఇ ఈ ఫోన్ అయక్క దే
ఏ అక్క
ఆ ఈయ్య ఆయక్కనే అ అ ఏమి
హా మొన్నయి అ మ్మీ ఆమెది బి డిప్లమా అయిపోయిందేమో కదా ఎప్పుడు మొన్న అనుకుంట నువ్వు ఇక్కడ వచ్చిన రోజు మొన్న చెప్పడ ఉగాది రోజో ఏ రోజో మీ వార్డెనక్క స్టో ఇది వాట్సాప్ స్టేటస్ పెట్టింది వాళ్ళందరు వీడియో తీసుకుంటు బస్ లోనే మూవ్ అవ్తురు వీడియో తీసింది
అవునవున్ అవున అవును అది ఎడికో బయటికి పెళ్ళకే మొ పెళ్ళికేమొ తోలుకోతుండ అనుకుంట పెళ్ళికో ఏడికొలుకో పోతుండె
ఇంక అయిపోలేద వాళ్ళది డిప్లమా
డిప్లమా కాదు బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఇంటర్ పైన వచ్చింది
ఓహోహోహోహో ఇంతకు ముందు కూడ ఉండే నా బీటక్
అవును అది వచ్చి జస్ట్ వన్ ఇయర్ అయితుంది అనుకో వీల వచ్చినప్పుడే వచ్చింది ఇప్పుడు నా నువు నాకు ఏ కానువుగా నవీన్ అక్క
ఉమ్
ఆక్కవాళ్ళు వచ్చినప్పడు నుంచే ఫస్ట్ ఈ ఇయర్ తోని కలిపితే టూ ఇయర్స్ అవుతది అంతే
అవునా
మొన్న రేవంత్ రెడ్డి విన్ విన్నయినప్పటి నుంచే వచ్చింది
ఆహాహాహా
ఉమ్
చెప్పు మోనికా
చెప్పాలె
సరె ఉండన్నా
ఆ సర్లె
ఉమ్
సరే బాయ్
ఉమ్